చాలా మాట్లు
హిరల్ మాట్లు
కొత్త ఆఫర్స్ వచ్చింటాయి ఉగాది రంజాన్ ఆఫర్స్ స్టీల్ బాటిళ్లు ఎక్కడ బాగుంటాయి స్టీల్ బాటిళ్లు స్టీల్ బాటిళ్లు ఆన్లైన్ లో తీసుకుందామా లేదంటే నె ఇక్కడే షాపులలో తీసుకుందామా అర్థం అయితలేదు
ఎందుకు స్టీల్ బాటిల్లు
ప్లాస్టిక్ దో ఒకటి ఉంది అది ఏం పో పాతగాయింటది పాతగా అయింది. ఒకటి ప్లాస్టిక్ బాటిల్ ఉంది. పైన ప్లాస్టిక్ బాటిల్లో మైక్రో మైక్రో
ఆర్గానిజమ్స్ ఆ
ఆహో మైక్రో ఆర్గనిజమ్స్ గాదు ఉహ ప్లాస్టిక్‌వి మైక్రో ప్లాస్టిక్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ మన కడుపులోకి పోతుంటాయంట తెలియకుండానే అందుకే స్టీల్ బా స్టీల్ బాటిల్ కొనాలనుకుంటున్నానని, ఆన్లైన్ లో చూస్తే ఒక్కొక్కటి రెండు వందలు ఉంది. పడ్
సర్ధార్ సర్దార్ సినిమాలో దాంట్లో ఉందికదా
దేంట్లో
సినిమాలో
ఆ
సర్దార్ సినిమా చూసిలేవా
చూష్ణ అదేలే వాళ్ళ వాళ్ళ అన్నారుగా వాళ్ళ ఇంటి వాళ్ళు హ్మ్ ఉరేసుకొని సచ్చిపోయిండన
ఆ ఆ సినిమానే హ్మ్ దాంట్లోనే
దాంట్లో ఏముంది. ఎప్పుడో చూసినా గుర్తులేదు.
వాళ్ళ ఫైట్ అంతా అదేగ వాటర్ కోసం వాటర్ ఫల్తీ అయిపోతుంది అని ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్
ఓహో అవునులే అవున్లే
ఒక పిల్లోనికి బట్ వాళ్ళ తేన స్టోరీ డిఫరెంట్ వీని స్టోరీ డిఫరెంట్ పీడిది ప్లాస్టిక్ బాటిల గు వానేర వాటర్ కోసం వాటర్ రిజర్వ్ యర్స్ సినిమాల్ సూసినా
ఆ అయి అయిబోమ రాసార సి ట్రై చేయాలి చూడదల యినాడని
అవునా మళ్ళా స్టార్ట్ చేస్తాడా ఇంగా
ఏమో పన్నినానా మా నన్న న్యూస్ లో చూసినా రిలీజ్ అయినాడు. జైలు నుండి అని చూసిన. ఒకట్
ఆ నేను కూడా చూసిన యాదవ్ ఇన్స్టాగ్రామ్ లో
ఆ స్టీల్ బాటిల్ కొనుక్కోవాలని చూస్తున్నా. అయితే ఒక్కొక్కటి రెండు వందలుంది. పడతద రెండు వందల్
తెలవదు నేను ఎప్పుడు కొనుక్కోల
ఇంట్లో ఉన్న బాటిల్ ఎంత పడింది ఏమో తెలి దు. స్టీల్ బాటిల్ ఒకటి ఏంది ఆ ఒకటి తీసు కొందాం అనుకుంటున్నా డిమార్ట్, పోదామా అని ఆలోచిస్తున్న, ఒక్కసారి ఆర్డర్ పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నా, ఇంకా ఏమ ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదు అనుకుంటున్నా, అందులో సమ్మర్ కదా వీటికి ప్లాస్టిక్ కరిగి మళ్ళ కరిగి పోతే ఎట్లా అని ఆలోచిస్తున్నా.
అవునా ఆ
ఆ ఒకటి ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో వాటర్ యూజ్ చేస్త తిన్నారా పెట్టుకుంటాన్నాం ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండదు, ఈ హాస్టల్ లో ఫ్రిడ్జ్ ఉండదు. అ ఆ
హాస్టల్ లో ఎంత నరకం ఉంటాది, తెలుసా వాటర్ లేక సమ్మర్ లో
పోతుంటే అయినా అట్లనే ఇగా చేసుకొని అడ్జస్ట్ కావాలి ఇంకా అంతే ఇంకా హస్టల్ లో ఉంటే మరి అంతే ఇంట్లో ఉండే లైఫ్ బయట ఉంటాయి, ఇడా హాస్టల్ లైఫ్ బానిసలా ఉండాల,
ఆ
అది కల్కి మళ్ళీ ఇంకోసారి చూసినావా,
కల్కి చానా సార్లు చూసిన,
కమల హాసన్ అట్లా ఎందుకుంటాడు.
ఈ మెటల్ గానికి
అవి ఏవో అవి అతికించుకొని ఉంటాడు. చూడాలని ఏంటి అది ఫోన్ ఛార్జింగ్ పెటుకుంటాడా,
ఆ సంథింగ్ అట్లా ఇగా వాడికి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ హెల్త్ మ అట్లా పెట్టుకొండూ ఏంటి ఆడని కుంట వాడి ప్రాబ్లమ్స్ కి సో ఈమోటల్ కానికే బా వాడి బాడీలో బా బాడీలో ఉన్న డిసీజు అన్ని తగ్గడానికి కల్కి
కల్ కల్కి కల్కి అవతారం ఎత్తడంటావా అవును విజయ్,
కల్కిది వాడు పుట్టక ముందే వాడి లిక్విడ్ తీసుకొని ఈ మోటల్ కావాలని, ట్రై చేస్తుంటరు,
ఈ జయదేవర్ కొండ పెళ్ళి అదే రష్మిక చీర పోలే అన్నా అది
ఆ రెండు సారేం బాలేేదు
బాగుందిలే కానీ జడనే నచ్చలే న దానికంటే
ఇది రిసెప్షన్ అనుకుంటా రిసెప్షను
మ్
పెళ్ళికి పిలిచలేరు ఎవరిని ఊకెప్పి చుట్టాల వాళ్ళ రిలేటివ్స్ వరకి చేసుకున్నట్టున్నారు
కానీ అందరు సెలబ్రిటీస్ వెళ్ళొ ఫొటోస్ అందరు సెండ్ చేస్తున్నారు. లేేను ఒక పెళ్ళకి దయ పర్కు వెనకే అందరు రీల్స్ చేస్తున్నారు, మరి పోయలేరా అందరు
అది రిసెప్షన్ కి పోయినారా అందరు రిసెప్షన్ కి పిలిచినట్టున్నారు పెళ్ళికి కాదు
ఆ
అది రెడ్ శారీ కట్టుకొని రెడ్ శారీ కట్టుకొని ఫంక్షన్ అయింది కదా అది
ఆ రెడ్ సారి వాళ్ళమ్మ బా వాళ్ళమ్మది కూడా ఏం బాగాలేదు అంతగా రష్ష్మిక వళ్ళమా వాళ్ళ ముందుకోంగ ఏదో వేసుకున్నారు ఏం బాగాలేదు అ
అందు కొంగు నార్మల్ గానే కట్టుకొనింది సారి
ఆవున కడింది వాళ్ళ మా అమ్మీ
అవునా చూడాలేదు నేను
రే ఇదిగా స అ
ఆ సెలబ్రిటీష్ అందరినీ రిసెప్షన్ పెలిచ్చినారు
రిసెప్షన్ పిలిచినన్నారు పెళ్ళికి వెళ్తారా పెళ్లి పెళ్లి ఫోటోలు నేను పెళ్ళి ఫోటో
మనందరూ పెళ్ళి పోయేసినాం పెళ్ళి పోయేసినాం అని ఇంస్టాలో పోస్ట్ చేస్నారే అంటే వాళ్ళందరు పెళ్లి అ
అవునా నేన్ చూలేదబ్బా
ఆఒ
నేన్ చూడాలే
అవునా
టోట్ స అవునా
అవునులే
డోంట్ సే దట్
ఏమోగాని అది కలికి మూది రెండో పాటు కూడా వస్తుంది కదా అందులో దే విజయ దేవరకొండ లాస్ట్ లో వచ్చింది ఇవ.
ఆ అర్జునుడి వేషంలో
ఇంకొకరు ఎవరు లాస్ట్ క వస్తారండి వాళ్ళు నెక్స్ట్ పార్ట్. ఎలా ఉంటారు వంది విషయం లాస్ట్ వచ్నే ఆయా విజయ్ దేవరకొండ
విజయ తెర ప్రభాస్ కనుడ లాభ ఇ తీ సార్
ఆ ఉన్లే ఉన్లే అదే కదా
ఉ
ఏమో అంతా నా కద మేయాల అంతే రామాయణం తెలిసిన వాళ్ళు కైతే అర్థం
నకు ఆ రామాయణం కాదు మా మహాభారతం తెలిసి వాళ్ళ దానికి కొంచెం తెలిస్తే చాలు ఏం పె ఇ ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు
మహాభారత మాది పెద్ద వాళ్లకయితే తేలుసు ఉంటది
పెద్దవాళ్లకయితే అందరికి తేల్సు ఆ సినిమా తిషేట్ చూసినోళ్లందరికి తేల్సు నీకే తేలియలే ఎమంటే.
ఆ నాకు అర్థం కాదల్లె నేన్
నాగే తెల్సు ఇష్ కమీనాకు తెలుసు మనం ఏమన్నా హిందూసా మేమేమన్నా హిందూసా స్టఫినయి హిందూ జస్ట్ కొంచెం తెలిస్తే చాలు ఆయన మహాభారతం బాగుంటది మీకె రామాయణం కంటే హండ్రెడ్ పర్సెంట్ బెట్. స్టోరీ అపార్థం కర్ణ్ వాళ్ళది కర్ణుడు పాండవులు కౌరవుల్లు కళ్ల స్టోరీస్ స్టోరీ రామాయణం కంటే బెటరె ఉంటది నాది
కల్
చాలా బాగుంటది తెల్స్ కర్ణుడు కర్ణుడు ఎంత మంచిగా తేల్స సినిమానా ఎడ్ చూడలే సినిమాలు చూడట్లేదు నేను. చాలా రోజులయింది ఓన్లీ ఇన్స్టాగ్రామ్
ఇవెల్స్ కాన్ఫిడెంట్
కామిక్స్ ఆ ఈ మద్య ఏం పనిలేద్ సినిమాలు చూసెంత మీ సిస్టర్ హ్యప్ అలా ఎందుక్ పొయింది ముఖ్య ఏ కొంట ఏం కొంట ఈ రోజు
ఈ రోజా గోంగూర చట్నీ అన్నము మార్నింగే చేసింది ఆంటీ ఇంగ అదే ఇంగ తిన్ ఆల్రెడీ నేని ఇంగ మధ్యాహ్నం కూడా అదే ఉంది ఇంగ ఈ రోజ్ టిఫిన్స్ ఏం చేయరాదు
ఏదన్నా జార్జ్ సెర్చ్ చేసుకొ జాబ్ చేయడానికి
జాబు వర్క్ ఫ్రమ్ అయిత్ యితే ఇంట్రెస్టేడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి
ఎ ఎందుకు త్త భారతక్క పోతది కద కా ఇట్ల స్కూల్ చేప్పడానికి నువ్ కూడా అట్లే పో
ఎ ఆవ్ ప్రత్సారి చెయమంటద్ తరువాత ఏమాన్లే
స్కూల్ చెప్పడానికి పో కొంచం అలు ఇలు ఉంటారు గదా వాల్ మీతో స్మాలర్ నుండి చేప్తది
ఏమొ చూద్దాం కష్టమే డెలివరీలు అయిపోతే ఇగ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయిన ఓకే ఇగ ఉ సరేనా ఏవత్ లవొ
క్రికెట్ వస్తది రం ఒక కొ ఒక వన్ మంత్ తట్ అయిపోతే ఐపీఎల్ స్టార్ట్ అయితది అది టి ట్వంటీ అది వేరే టి ట్వంటీ అది అది ఇంటర్నేషనల్ క్రికెట్ ఇర్
ఏంటిది ఆన్లైనా
ఇప్పుడు వచ్చేది మన ఇండియాని ఇండియానే వస్తది ఐపిఎల్
ఐపిిఎల్ ఓకే ఇట్స్ టైం టూ కట్ ద కాల్